నమస్కారం అడి నమస్ కారం
బాగున్నారా అండి ఫోన్ ఎ ఫ్రెండ్ నుండి మాట్లాడుతున్నానండి మేము కూడా బాగున్నాం అండి
అలా చెప్పకూడదండి అలా చెప్ప ఓ అలా అలా చెప్పకూడదండి అలా చెప్పకూడదండి మేమేమి లేదండి ఊరికనే ఉన్నాము మీరు ఏం చేస్తున్నారా అండి భోజనమయినాదా మీది
అయిందండి కర్రీ త రండి మీ ఇంట్లో
చికెన్ చేసారండి మీరేం చేశారండి
మేం ఇవాళ ఫిష్ ఓ కర్రీ వండుకున్నామం
ఎలా చేస్తారండి ఫిష్ కర్రీ చెప్పగలుగుతారా
ఆ ఉన్నాయండి దాన్ని ముందు చాపలను మంచి కటింగ్ చేయించుకొని అచ్చి ఉప్పేసి వాటర్లో కొద్సేపు నానబెట్టుకోవాలండి నానా బెట్టింన్ తర్వా తా బా
అవునా
చేసిన తర్వాత ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి.
అవును
హ్ చేస్ కున్న తర్వాతా ఇగ పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు కారం అవి ఇవన్నీ వేసిన్ తర్వాత చింత పులుసు వేసుకొని అది మంచిగా మగ్గిన తర్వాత దానిలో ఈ ఫిష్ అందులో ఏయాలి
అవి మంచిగా మరిగినంక ఇగ కొంచం ధనియాల పొడి అ వేసుకొని దింపేసుకుంటే బాగుంటుందండి. మీరెలా చేస్తారండి చిక్ న్ కర్రీ
చికెన్ కర్రీ ఏం లేదండి ఫస్ట్ చికెన్ తెచ్చుకోవాలా మార్కెట్కి చికెన్ కావాలంటే ముందుగా మనం మార్కెట్కి వెళ్ళాలండి
అందరు అటే ఎళ్తారు కదండి వేరే ఎటు ఎళ్లరు
ఆహా చెప్తున్నానండి అంటే చెప్తున్నానండి చికెన్ కావాలంటే ఫస్ట్ మార్కెట్ వెళ్ళాలా చికెన్ కొనాలా చికెన్ కొన్న తరువా ఇంటికి తెచ్చినంక మనకు ఎంతయితే చికెన్ తెచ్ కున్న తర్వాత చికెన్ మంచి క్లీన్ చేయ్యాలండి చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత చికెను చికెన్ ను మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలి అం అంటే ఒక బౌల్ మసాలా కారం అవన్నీ కలిపి పక్కకు పెట్టుకోవాలండి అవన్నీ పక్కకి పె పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళ ఏం చేయాలంటే మల్ మల్ ఫస్ట్ చికెన్ చెప్తున్నానండి మళ్ళీ ఏం చేయాలంటే చికెను మంచి ఏందన్నా మనకు కావాల్సినవి అన్ని పెరుగు కారం పసుపు అవన్నీ కలిపి ప వాలండి ఒక పది నిమిషాల తర్వాత అది అయిపోయిన తర్వాత మనము బౌల్ పెట్టుకొని బౌల్లో నూనె వేసి ఆ కొంచెం నూనె వేడిన తర్వాత ఏం చెయాలంటే చికెన్ ఉంటాయి కదండి చికెన్ కర్రీని అందులో వేయాలండి వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో చికెన్ ది స్మెల్ వచ్చేస్తుంది అప్పుడు ధనియాల పొడి ఆ మన కొంచెం ఉప్పు కొంచెం కారము కలిపిన తర్వాత అప్పుడు దాన్ని తిప్పాలండి అటువంటి తిప్పి అప్పుడు అప్పుడు అటు ఇటు తిప్పి అప్పుడు ఏం చేయాలంటే దానిలో కొంచెం తగినంత కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి దించుకుంటే అప్పుడు మనకు ఘుమఘుమలాడే చికెన్ కర్రీ రెడీ అండి
మీరే ఇస్తారా అండి మీ మమ్మీ వాళ్ళే
మమ్మేవారి చేస్తారు అంటే నాకు కూడా చికెన్ చేయడం వచ్చు
అంటే మీ మమ్మీ చేసేటప్పుడు చూస్త చూస్తారా
ఆ చూస్తామండి అప్పుడు చూస్తాము ఇంకా కొన్ని వాటర్ కూడా వస్తారండి కొంచెం మన అది ఎవడు కాాలంటే వాటర్ వయ్యాల ఆ కోస్తాం కదండి ఉల్లిగా గడ్డలు కోస్తాము ఉల్లిగడ్డలు
మీరే ప్రిపేర్ చేస్తారా ఉల్లిగడ్డలో పచ్చిమిరపకాయలు
ఆ అవన్నీ మేము వస్తా ఆ హెల్పింగ్ నేచార అండి మమ్మీ వంట చేస్తారు అంటే అప్పుడు అప్పుడు ఎప్పటికని కాదు అప్పుడప్పుడు ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చిమిమన పుదీనా ఇవన్నీ ప్రిపేర్ చేసి అవన్నీ అవన్నీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టి ఆ ఏ రా
దానికి బిర్యానీ ఏమన్నా వేసుకుంటారా అండి నార్మల్ ఇప్పుడు చికెన్ కర్రీ వండుకుంటారు తర్వాత దానికి ఏమన్నా బిర్యానీ చేసుకుంటార రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారు అండి
చికెన్ బిర్యానీ మీరు చెప్పండి చికెన్ బిర్యా కేన్ ఎలా చేస్తారు మీరు చెప్పండి
మేము చికెన్ బిర్యానీ ఎలా చేస్ తదంతే ఫస్ట్ పూదీనా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని ప్రిపేర్ చేసుకుంటాం అండి దానికి కావాల్సినవి అన్ని చేసిన తర్వాత ఆయిల్ పోసి మంచిగా ఫ్రై చేసుకుంటాము అండి ఫ్రై చేసిన తర్వాత అవి తీసుక్ పక్కగ ట్టేసేసి రైస్ ఎంత అయితద వల్సుక అంతా మనం ఒక గ్లాస్ తోటి కోల్సి పక్ క్కగా పెట్టేసుకుంటాము మంచిగి ఈ గిన్నె పెట్టివన్నీ వేసినాంక అలా పత్తావి ఇవి దాన్నేసి బిర్యాని సంబంధించిన ఐటెమ్స్ అన్ని వేసి వాటర్ పోస్తాం తగినం వాటర్ పోసిన తర్వాత చెప్పండి వాటర్ పోసిన తర్వాత వాటర్ మంచిగా మరిగేటప్పుడు ఈ బియ్యం అనేది అందులో వేస్తాం వేసినాంక అవి ఊడికి మంచిగ దగ్గరికి ఐతది కదండి
అయినంక దాని మీద పుదీనాయి ఆనియన్స్ ఉంటాయి గ
వాటిని కూడా దాని పైన అలంకరిం చ్చుకొని ఇగ గుమగుమలాడి బిర్యానీ రెడీ అయితుందండి అప్పుడు
కురి బిర్యాణికి మరియా మళ్ళ అది పెట్టాలి కదండి కాదు బి బి బిర్యానీ కాదండి బిర్యానీ ఉరకంగా మన అది కూడా పెట్టాలి కాండి మనకి ఏంటిదంట మన
ఏ అదేం అవసరం లేదండి చాలా ఈ మట్లేమ్ ఏమి పెట్టామండి కొంచెం మందటి ప్లేట్ పెడతాం అదే ఆ మరి బయటికి వెళ్ళక కుడా ఫులా పెట్టాలంటారు గానీ మేము అలా ఏం పె ంటా అండి మేము కొంచెం మందము ది లేటుంటది ఉంటది కదా డి అది పెట్టి దాని పన కొన్ని వాటర్ పోస్ పైన వెడు తమండి అప్పుడు ఇగ ఆవిరేం బయటికి ఎళ అదాండి చికెన్ బిర్యానీ అయితే అలా ఆడతారు ఎందుకంటే లోపల చికెన్ ఉంటుంది కదండి అది మంచిగా మంచిగా ఫ్రై కావాలి ఇలా పట్టగానే మంచిగా
అంద అలాగ
అట్లా ఇస్తారంండి
ఇం ఇంకా అలా బాగుంటంద అండి మరి గ్రేవీ ఎట్లా ఆ
హోటల్ నుండి ఎప్పుడూ అయినా తేప్పించుకుంటార అండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ కే ఏదో చికెన్ బిర్యానీ అని బాక్స్ ఇట్లల వస్తుది కదండి అది ఎప్పుడన్న తెచ్చుకుంటార అండి మీరు
ఆ తెచ్చుకుంటామండి తిన్నాము కూడా అండి మొన్న మొన్న తిన్నాము వెళ్ళాము మొన్న నైట్ లో మొన్న నైట్ లో వెళ్ళినప్పుడు ఉండేయంండి బిర్యానీ తిన్నామండి చాలా అద్భుతంగా ఉండేయంండి బిర్యానీ ఒకటే పీస్ వస్తుంది
తాగదిస్తారా ఇంట్లో ప్రిపేర్ చేస్త
లేదండి బిర్యానీ తెచ్చుకుంటాము కానీ అప్పుడున్న ఆకలి అనప్పుడు బిర్యానీ బయటికి వెళ్ళి తింటామండి
ఈ మధ్య హలీం అని వస్తుంది చూడండి ఈ ముస్లిం పండుగ ఉన్నప్పుడు ఆ అది ఏంటిది చికెన్ ది తెచ్చు టారా ఇంకా వేరే వేరే ఉన్న ఉంటాయి కదా మటన్ ఇంకా ఏదేదేదో ఉంటైది కదా కళ్యాణి బిర్యానా లాడి
హలో
ఆ చెప్పండి అది అదేమన్నా తెచ్చుకుంట్రా అండి హలీం హలీం తెచ్చుకోరా అండి
హలీం హలీం హలీం తెచ్చుకుంటాంమండి హలం బాగుంటాయి హలీం తెచ్చుకుంటామండి తింటాము హలీం మేము
మ్మ్ అంటే ఇట్లా టూ హండ్రెడ్ ప్యాకిట్ ఉంటదా వన్ హండ్రెడ్ ఎంత అంటే ఫ్యామిలీ ప్యాక్ ఇంక ఎంతున్ టదండి
హలీం మనకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటదండి వన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంటది ఎయిటి రుపీస్ ఉంటది హా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అందరికీ సరిపోతదండి కాస్త కాస్త తినచ్చు ఒక ఫ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కి సరిపోతుందండి చానా బాగుంటదండి హలీం హలీమ్ లో మన కర్రీ కూడా ఉంటదండి అది కూడా చానా బాగుంటదండి సూ
మరి ఒక్కరికి కావాల ఒక్కరికి కావాలంటే ఎంత ప్యాకేజ్ ఉంటది అండి
పరు ఉంటుందండి ఒకరికి కావాలంటే వంద రూపాయలు ఉంటది వంద రూపాయలో ఒక వ్య తీ తనచ్చ అండి వంద రూపాయల్లో ఒక వ్యక్తి తినొచ్చు ఓ హా ఓ ఒకరికి సరిపోయే వంద హలీం హలీం ఎప్పుడన్నా ఇప్పుడు దొరకదు కదండీ హలీం ఎందుకంటే రంజాన్ లోనే హలీం స్పెషల్ లేదంటే ఎప్పుడన్న వాడిదనా మన ఏమ ఇప్పుడు ఫంక్షన్ లోకి వెళ్తేనే మరి హలీం ఉంటది హలీం అద్భుతంగా ఉంటదండి హలీం
ఈ కద్దు కీరు కద్దికూర ఎప్పుడన్నా తెచ్చుకుంట్రా అండి బాగుంటది కదా
కీరు కద్దు కీరు కూడా బాగుంటదండి కద్దు కీరు బాగానే ఉంటది డబుల్ కమిటా కూడా బాగానే ఉంటది ఆ మన హలీం కూడా బాగానే ఉంటది కానీ హలీం ఎప్పుడు దొరకదు కదండి హలీం ఎప్పుడు ఒకసారి బాగా తక్కువ శాతం ఓన్లీ హా హలీం వచ్చేసి రంజాన్ కే స్పెషల్ బాగా తక్కువ శాతం దొరుకుతాయి కదండి హలీము ఉన్నారండి ఉన్నారండి మా ఏరియాలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారండి ఉన్న ఉన్నారండి ఉన్నారండి ఉన్నారు
రాండి
తినిపిస్తారండి తినిపిస్తారు ఫంక్షన్ లోకి వెళ్తాము మేము హలీం తింటాము ఫంక్షన్ లకి వెళ్తాము హలీం
సేమయాలు అంటరండి ఆ ఇప్పుడు సేమ్యాలు అని అంటరు చూడండి అవి కూడా స్పెషల్ గా ఉంటాయి కదా అందులో కూడా ఆ చాలా బాగా వేసి ప్రిపేర్ చేస్తారంట
ప్రిపేర్ చేస్తరు చానా బాగా చేసి ప్రిపేర్ చేస్ చనండి అద్భుతంగా ఉం వుంటాదండి సేమియాలు కూడా చనా చాన బాగా అంటే చానా బాగుంటాయిండి షేమియాలు ఇప్పు రంజాన్ ఫెస్టివల్ ఉన్నా కదండి ఇ మ తురయగా అందరు ద అందరు ఇస్తారండి రుచికరవాణ వంట ట ఉంటాయి షేమియాలు ఉంటాయి అన్ని తింటామ అండి ఆ సరే అండి మీ మీతో చా మీ మీతో మాట్లాడి చాలా సంతోషకర అనిపించింది సానా సమాచారం తెలుచుకున్నారు మీ ద్వారా
థ్యాంక్ యూ అండి మీరు కూడా మా కాల్ చేసి మాట్లాడినందుకు మి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ